హలో నమస్కారం మీరు ఎలా ఉన్నారు
నేను బాగున్నాను
బాబు ఎం చేస్తున్నాడు
నాక్ బాబుట్ నా బాపును నిద్ర పోతన్నాడు
ఉం భోజనం అయ్యిందా
అ
హలో
ఆ బోన్ చేసారా
ఆ నేను చేసాను ఇప్పుడే మీరు తిన్నారా
ఆ నేను తిన్నాను
ఏం జేస్తున్నారు
రెండు రోజుల నుంచి తీవ్ర స్థాయికి ఉంది కదా మీక్ దగ్గర్లో లో
నేను పగుల్లో బయట్రవడం లేదు కాబట్టి నాకు తెలియదు ఎండలు ఎలా ఉన్నాయో
ఓకే మీరు వర్కింగ్ వర్క్ చేస్తారా
అవును అండర్ కవర్ ఆపరేషన్ చేస్తా ఉంటా
ఓహో అవి అలా చేసేటప్పుడు బయట చెప్పచ్చ అంటే సీక్రెట్ మిషన్స్ లాగా ఉంటాయి కదా
ఉమ్ నేనేం పోలీసు వ్యవస్థలో పనిచయట్లేదు కదా
ఉమ్ మరి అండర్ కవర్ ఆపరేషన్ ఏం చేస్తున్నారు మీరు
అండర్ కవర్ ఆపరేషన్ అంటే హాస్పిటల్ ఆపరేషన్ చేస్తా ఉంటారు గదా
ఓకే ఓకే
లో కవర్స్ అవన్నీ నేను సప్లై చేస్తూ ఉంటాను
ఓకే మీకు ఫ్యాక్ట్రీ ఉందా
ఫ్యాక్ట్రీ లేదు డీలర్సు
ఓకే ఓకే ఓకే అండి మీ బిజినెస్ ఎలా గడుస్తుంది
మా బిజినెస్ అంటే వాళ్ళు కాల్స్ చేసి ఆర్డర్స్ పెట్టినప్పుడు మేము తీసుకొని వెళ్ళి ఇవ్వాలి అంతే
ఓకే ఇప్పుడు ప్లాస్టిక్ అనేది ఆ ఎకోని చాలా దెబ్బతీస్తుంది కదా మరి మీరు
లగేజ్ కవర్స్ వాడుతున్నాము బయోడిగ్రేడబుల్ కవర్స్ ని
ఓకే ఓకే అండి మీరు చానా మంచి పని చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ కాపాడడానికి
అవును
ఉమ్ ఈ ఎకో కవర్స్ ని హోటల్స్ కి అలా కూడా యూస్ చేసుకోవచ్చా
ప్రతి దగ్గర యూస్ చేసుకోవచ్చు
అంటే ఆపరేషన్ థియేటర్ దగ్గర ఏం కవర్స్ ఎట్లాంటి కవర్స్ ఇస్తారు ఆపరేషన్ థియేటర్ దగ్గర ఏమన్నా న ఐడియా లేదు మీకు ఏదన్నా ఐడియా ఉంటే చెప్పండి
బిన్ కవర్స్ ఇస్తారు మళ్ళీ ఆపరేషన్ చేసేటప్పుడు పైన కవర్స్ కొన్ని వేస్తారు పేషెంట్ పైకి
ఓకే అప్ హు
అలాగే
ఉ
అవి మళ్ళీ డస్ట్బిన్ కలర్ కవర్సు
ఓకే ఓకే అండి ఓకే ఓకే అండి మీకు మంత్లీ ఇన్కమ్ బాగా వస్తుందా
ఆ మంచిగా వస్తాది ఇన్కమ్
కుండా
అంటే ఆర్డర్స్ మేము హాస్పిటల్స్ లో తీసుకోవాలి అది హాస్పిటల్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ని బట్టి అమౌంట్ అనేది జనరేట్ అవుతది
ఓకే అండి
ఉ
ఇంకా ఇంకేంటారు
మరి మీరు చదువుకుంటున్నారా లేకపోతే
నేను నా నేను హౌస్ వైఫ్ అండి
ఆహా
హౌస్ వైఫ్ బాబున్నాడు నిద్రపోతన్నాడు ఇంట్లో వర్క్ బాబుని చూసుకోవాలి అన్ని పనులన్నీ చూసుకోవాలీ అన్నీ కుకింగ్ అన్ని నేనే చేయాలి బాబుని నేనే చూసుకోవాలి
ఓకే
ఉన్నారు మా బ్రదర్ ని నేనే చూసుకోవాలి నిద్రపోతా ఉంటారు అంటే ఈ టైం కి లేపు మంది చెప్తారు ఆ టైంకి లేస్తూనే ఉంటాను నాకో డ్యూటీ లాగా ఉంటుంది
ఓకే
అదిగో ఆ టైం కూడా లేయడు
హ్మ్
ఇంకా సరే డిస్టర్బ్ చేయకుండా గమ్మున అయిపోతాను
హ్మ్ హు డిస్టర్బ్ చేసేసిన మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదు చేయకూడదు అని
అట్ల నా అ ఇంట్లోనే ఉంటాము ఇద్దరు కలిసి మెసేజ్ పెట్టు నేను నిద్ర పోయినాక నువ్వు ఇన్ని గంటలకి నన్ను లేపు అని మెసేజ్ పెడతారు ఆ టైం టు టైం లేపుతా ఉంటాను సరే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఎక్స్ట్రా అయిపోనీ లేన్న తర్వాత లే చెప్తాను అప్పటికిీ లేరు ఇంకొక రెండుసార్ చెప్తా లేకపోతే ఇంకా ఎడన్నా ఫోనీ లే అని వదిలేస్తాను
ఓకే ఓకే
కాదేమో అందుకే లేయడం లేదు మని వదిలేస్తారు
హ్మ్
మీరు ఇలాగ ఏమన్నా మీ ఇంట్లో వాళ్ళకి టైమింగ్స్ చెప్పి లేపకుండా అట్లా ఉంటారా
నేను అలా ఏం లేదు మా ఇంట్లో వాళ్ళందరు పర్ఫెక్ట్ గా ఉంటారు
ఇంట్లో పర్ఫెక్ట్ గా ఉంటారు మీరు ఎలా ఉం
నేను అలారం పెట్టుకున్నానంటే అలారం ఐదు నిమిషాల ముందే లేేసేస్తాను నేను
ఓకే పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు
మెయింటైన్ చేయను ముందుగానే ఉంటా నేను
పంక్చువాలిటీ క పంక్చువాలిటీ నే మీ మిమ్మలిని చూస్ నేర్చుకోవాలంటారు ఓకే అండి మంచి
హ్మ్
మంచి కోయిట్స్ చెప్తున్నారు
కోయిట్స్ కాదది కోట్స్
కోట్స్ ఓకే కోట్స్ చెప్తున్నారు
హ్మ్ కోట్స్ కె ఫుల్ ఫామ్ తెలుసా మీకు కోట్స్ కి
తెల్ దండి
కొటేషన్స్ అంటారు కోట్స్ ని
ఓకే
హ్మ్ అరే మీ తిరుపతి కదా మీది
ఆ మ తిన పోతే మీకెలా తెలిసిది
ఎగ ఇంతకుముందు ఒకసారి మీరు మాట్లాడుతుంటే విన్నాను మీరు తిరుపతి అని
ఓ
ఎగ్జామ్స్ అయ్యాయా అట మీరి తిరుమలలో దర్శనాలకి అంత ఫుల్ క్రౌడ్ ఉంటారా
ఆ ఫుల్ క్రౌడ్ ఉంటారండి అంత ఎగ్జామ్ చదువుకొని రాసే వాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు ఈ జనరేషన్ లో అంత దేవడు దగ్గరకి వచ్చి దర్శ స్నానం చేసి ఉండిలో డబ్బులు వేసి పాస్ చేపించాలని అందరూ పిజ్జా ఇదంతా
అదే మా తమ్ముడు ఒక అతను వస్తానంటున్నాడు తిరుమలాకి
పొర్లు దండాలు ఎసుకుంట దడం పెట్ ఉంటారు
హ్మ్
మీ తమ్ముడు కూడా ఎక్కవ తిడ
అవును మా తమ్ముడు ఎగ్జామ్స్ అంతా యిప్పుడు ఎగ్జామ్స్ కాదు జాబ్ చేస్తున్నాడు ఉమ్ ఇంగా
ఇంక్రిీమెంట్ కోసమా లేదంటే మీ తమ్ముడు ఇంక్రిమెంట్స్ కోసం వస్తున్నాడా
జాబ్ రిజైన్ చేసిన దాని కోసం ఉన్నాడు
ఉహ ఓ ఇది చాలా కొత్తగా ఉందండి జాబ్ రి జైన్ చేసాం ఓకే కొత్త జాబ్ కోసం మండి ఇప్పుడు నుంచే ఇవేస్తన్నారా గాడ్
అ అవును
ఓకే ఓకే
మరి మీరు మీ సర్కిల్లో అందరూ ఇలానే ఉంటారా అంటే చదువుకోకుండా దేవుడికి డబ్బులు వేస్తే పాస్ అయిపోదామని
అంతే ఆల్మోస్ట్ అలాగే దరువు దండమ్ పెట్టుకొని ఎగ్జామ్స్ గుడికిపోయి ద నాన్ వెజ్ ఇన్ని డేస్ తినకుండా ఉంటాము అని మొ కొండము దేవుడు కోసం నాకు ఇది కావాలి నేను నీకో నీకు ఇచ్చేస్తాను
ఉమ్ డీలింగ్స్ మాట్లాడుకుంటారా అయితే దేవుడితో
ఆ డిలీంగ్స్ మాట్లాడుకుంటారు
మ్ హుమ్మ్
నేను నడిచొస్తాను
మ్
నేను కాశీకి వస్తాను నేను కేదార్నాథ్ కొస్తాను నేను ఇలాగ గ దేవుని కి మొక్కుంటారు శక్తిపీఠం వస్తాను తొమ్మిది రోజులు నాన్ వెజ్ తినను
మ్
నా విష్ ఫుల్ ఫిల్ అవ్వాలి
మరి ఇది చ ఇది అందరూ అనుకునే టైప్ కాబట్టి కొమరి కొంతమంది ఉంట అంటారు విష్ ఏం ఉండదు కానీ వాళ్ళు ఉండాల అనుకొండి టారు
మ్
కాబట్టి అ.... అందరూ అలానే ఉంటారు అనేసి అనుకోకూడదు కొంతమంది నాకు ఇది చేస్తే నేను ఇన్ని రోజులు ఇట్లా ఉంటాను ఫాస్టింగ్ అని ఉంటాను చొప్పులు ఏసుకోను ఎండ్లొ తిరగుతాను నీళ్ళు పోసుకోను అని అందరు ఇపుడు పెట్టుకుంటారు కొన్ని కొన్ని కొంతమంది వచ్చి ఇలా ఉంటారు మ్ అన్నీ ఏదో దేవుడు చేస్తాడని
అంటే అ అంటే అది నమ్మకం అన్నమాట
ఏం నమ్మకమ
దేవుడు మీద నమ్మకం
నమ్మకం ఉండాలి మరి ఇలాగ డీలింగ్స్ పెట్టుకుంటే అది బిజినెస్ డీల్ అవుతాది
అవునండి అంతే దేవుడు కొంతమంది డీలింగ్స్ఏ మాట్లాడుకుంటా ఉంటారు
కొంతమంది కాదు అందరూ మీలాంటొళ్ళు అందరు ఇలానే మాట్లాడతారు
ఆ ఏమో మరి ఉండొచ్చు మా బ్రదర్ కూడా ఇప్పుడు కేదార్నాథ్ కి వెళ్ళి మా మా చెల్లెలికి బాబు పుట్టాలని మొక్కుకున్నాడు
నేను మొక్కుకోని మొక్కుకోని అలాలా లే వెళ్ళి మొక్కుకున్నాను.
అంటే నేను మా బ్రదర్ గురించి చెప్తున్నాను అండి.
ఓకే ఓకే
ఓకే ఓకే ఓకే అండి. కొంతమంది అలా ఉండొచ్చు. కొంతమంది ఇలా ఉండొచ్చు. దానికి ఏం ప్రాబ్లం లేదు.
ఓకే
అవి ఎవరు ఎవరిని బట్టి వాళ్ళు ఉంటాయి. కాబట్టి
ఆహ మరి మీరు ఇంటి దగ్గర పూల మొక్కలు ఏమన్న నాటి ఉన్నారా.
ఆ నేను మా పూల మొక్కలు మా అమ్మ బాగా నాటుతారు. దానికి ఒక్కొక్క రోజు మా అమ్మ నీళ్లు పోయడం. మర్చి పోతే నేనే వాటికి నీళ్ళు పోసి పెంచుతాను.
ఉంటారు
అది ఒక షో చెట్టండి మా ఇంటి దగ్గర ఉంటాది ఒక పూల చెట్టు షో చెట్టు అది పూలని
ఎవరి గురించి చెప్తున్నారు మీరు
ఆ
పూల చెట్లు గురించి అడిగితే శో చెట్లు గురించి చెప్తున్నారు.
అదే పూల చెట్టే అది షోపీస్ చెట్లా ఉంటుంది.
ఉహ్
అదే మంచిది సుగంధపు వాసన వస్తుంది. ఆ చెట్టు
సుగంధ పూవ్వు
అంటే మంచి పరిపు ఓ మంచి పరిమాళం ఇస్తుంది.
ఓకే పూలు అంటేనే మంచి పరిమ పరిమళలు ఉంటాయి. చెడు పరిమళాలు ఎక్కడ ఉండవు
అం తే ఎలా అంటే ఎక్కువ అంటే దాని దగ్గరకి ఏళ్ళిన వెంటనే ఒక ఫ్లవర్స్ ని అట్రాక్ట్ చేసే ఫస్ట్ కలరు.
ఓకే మీ మీ చాలా సంతోషమైన టైం ని నాకు గడిపినందుకు చాలా ధన్యవాదాలు.
ఓకే అం